హెలో ఆ వినప తాంది ఏందిల వడియాల్ పోస్నామ పొద్దున
అ
ఈ ఆవ్ పోయినాయి అవన్నీ తీసేయల్ల కదా దానికి దాన్లకి నీళ్ళో నాన్పుతన్నం నీళ్ళల్లో మ్మ్ నువ్వు పోయింటివా కాలేజ్కి
పొయినా నువ్వు పోలేదా
లేదు ఇంటికాడున్నా
హ్మ్
హ్మ్ అవును మార్క్స్ చూస్కింటివా
చూసుకున్న చూసుకోలేదు నిన్న పోయిన నిన్న కౌన్సిలర్ దగ్గరికి పోతే
ఆ
మా నాదెగ్ దగ్గర ఉండదు ఎగ్జామ్స్ సెల్లు కి పోవాళ్ల అని చెప్పి అన్నారు సారు ఆ ఈరోజు మేడం కౌన్సిలర్ పీరియడ్ ఉంటే మేడమ్ వచ్చి చెప్పింది ఇట్లా ఏమి నిలబెట్టింది నా పక్కన పాప నా దయితే ఒకటె సబ్జెక్ట్ అని మ్మ్ సరేలే అని చెప్పనేసి లేసిన మార్క్స్ చెక్ చేసు కున్నావా అని రెండు సార్లు పోతే కూడా లేదమ్మ ఇంకా ఆ పాపని ఫోన్ చేసి కనుకో కనుకోని నాకు చెప్పు అని ఇంటికి కాల్ చేస్తుందను అ చెప్పేద్దాం అనున్నా ఇప్పుడే
ఎవరు పేరెంట్స్ కా చెప్ కు ఫోన్ చేసి ఇప్పుడు ఇట్ల రిజల్ట్స్ వచ్చినాయి నేను బా రాసినాను రి కరెక్షన్ కు పెడతన్న ను అని
మ్మ్ కానీ మార్క్ చూస్ కోని చెప్తే బెటర్ అనుకుంటా అనిపిస్
ఆ అవును కానీ చెప్పు ఏమంటావంటే మార్క్స్ చూస్తాను నేను ఎన్నేసినారో దాని బట్టి రికరెక్షన్ పెడతాను అదే పెద్ద టఫ్ సబ్జెక్ట్ కూడా కాదు ఎందుకే ఎందుకు పీకేసినారో అని చెప్పు పో హ్మ్
ఈరోజు ఎస్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చినారు
ఎందుకు మా ఓపెన్ చేయ్ లతా ఆ ఆ చెప్
అది సైనోస్ ప్రివెంట్ అంట ఆ టెక్నికల్ టెక్నికల్ నాన్ టెక్నికల్ గలు రెండు ఉంటాయి పార్టిసిపేట్ చేయాల టెక్నికల్ వచ్చేసి ఇవి హ్యాకోథన్ ఇవ్వంతా ఉంటాయి నాన్ టెక్నికల్ వచ్చేసి గేమ్స్ మైండ్ గేమ్స్ పజిల్స్ ఇవంతా ఉంటయి నాన్ టెక్నికల్ దాంట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ప్రైజ్ మనీ
ఎందా
ఎందు ఫ సిక్స్ థౌజండ్ అట్లా హ్మ్ మళ్ళీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పక్కా ఉంటది
ఆ
నా దగ్గర ల్యాప్టాప్ లేదు కాబట్టి నాన్ టెక్నికల్ చేద్దామని ఉన్నా హ్మ్
ఇంకా ఇంకేమి లే దానికి ఫీజ్ కట్టాల అంటనా
దేనికి ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్
ఐదు వందలా
హ్మ్ రివేల్యుయేషన్ కి ఆ ఏం చేయాలో ఏమో మొత్తమే గోల
యస్వీ వాళ్ళు
హ్మ్ ఆహ ఎస్వి వాళ్ళది ఫోర్ హండ్ వీడే
మళ్ళీ ఇంక దేనికి దానికిి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటివా ఊ ఉ ఉ రేపు పోయి మార్క్స్ చూసుకచ్చుకో సరిపోతుంది కౌన్సిలర్లకి వచ్చేసి ఉంటాయి అప్పుడే మార్కుసు ఎన్ని
అంటే ఎట్లా ఏమేన్ చెప్పి ఉన్నాయి రాండి నా దగ్గరికి ఫోటో పెట్టన్ నేను
ఆ
అన్ జెప్
మరి మీరు జక్ పొల్లగదా
మేమ్ బి చెక్ చేసుకోవాలన్నా ఉండాలి కదా లేదు
ఉషా ఏం జేతంది
ఏం జేస్తంది ఫోన్ జుస్తంది
అన్నా అవుంద ఊ ఇంక ఏంటి ఏం తిన్నావ్ ద్యానం
మధ్యాహ్నం మదేంద్ ఇదిగో రైస్ బాగనీలే
అ
సంగటి సంగటి మాదిరి ఉంది రైస్ అయితే
అయ్యయ్యో
తినకుండా పొయినా దోస బాగలే దోస బాగలే
బాలేదా
తినాలనిపించల
ఆ
మళ్ళగోబీ రైస్ వేరే పాప తెచ్చింటే అది తిన్న కొంచెం తిని ఇపుడు వేసి టీ తాగేసి
టీ దాగొచ్చినవ్ సాటిలే ఆడ గలిసి అందావ సాయిని
ఏమని
టీ
ఆ ఎందుకులే మళ్ళీ
ఊమ్ అవును మీటింగ్ బెట్లే
లేదు పెట్టల ఆ వీళ్ళకు మీటింగులు మీయా నీతి
ఎందుకు చేస్తారు అయిపోయింది ఇంక సెకండ్ సేమ్ కూడా అయిపోతు అందరికీ వెళ్ళిపోతారా ఇంకేం తెస్ మా ఫ్రెండ్ పీజీలో
మ
కెటిల్ తెచ్చినా ఏమనరంట ఐరన్ బాక్స్ తెచ్చిన ఏమన వంట
పిజిఏ
అయిపోయే
వైఫై వైఫై అవును వఫై లేదు దాంట్లో పైన వాళ్ళే చేసుకోవచ్చు అని చెప్పి చెప్పినారు మాకైతే అప్పుడు పైన మిస్ అన్ మా వాళ్ళకి
హ్మ్
పైన ఏమైనా మనం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు
హ్మ్ ఆ మాట ఎందుకు చెప్ వచ్చేయొచ్చు గద
హ్మ్
ఫుడ్ కూడా బానే ఉంటుంది నాకైతే
ఫుడ్డు భలే మబ్బుగుంటాయి హ్మ్ పైన కదా వైఫై కడ ఆడు మబ్బు ఉన్నాయ్
మరి మబ్బుగున్నాయా
హ్మ్ మేము బోయి ఉంటిమి గద మబ్బు గుండె
లోపల వాష్రూమ్స్ అంతా
పర్లే
హ్మ్
బానే ఉన్నాయి అంటే కిచెన్ రూమ్ అంటే ఇల్లు మాదిరి ఉం లాదే
లేదు హాస్టెల్ కట్నర ఇల్లు కాదు మనం ఎపుడు ఉండేది ఇల్లు
ఆ
హాస్టల్ కనే కట్నా హాస్టల్ కె పెట్టినారు ఉమ్
ఎంతమంది ఉంటారు రూమ్లో
భూమ్కి నలుగురు ముగ్గురు అబ్బా తెలిదు గుర్తులేదు
బానే ఉంటుందా చూసేదాని
ఒకసారి పోయిరా మీ ఫ్రెండ్ ఉందన్నా వ్గ అప్పుడు చూడంత అవన్నీ గుర్తుకు లేవు ఉన్న ఉన్నాయి అనుకున్న పైన ఉన్నాయి అంటే మనం ఇంట్లో పైన పెట్ నంజుడో గోడ అట్లుంది మేము చూసినే రూమ్ టైతే ఇంకా అన్ని రూమ్లు అట్ ఉలేదు తెల్లిదు చూల్ల స
మ్
ఇంకా పోలనా కాలెజ్కి
ఆ
పోలెనా కాలేజ్కి
పోవలె కదా
శ్రీరామ్ నవమి మొన్నాడంట
ఆ ఎందుకు ఊరికే ఆదివారము శ్రీరానవమి శనివారం ఆదివారం చూసుకొని వొస్తె సరిపొ దా
రాజుంటికి పోతన్నావా మ్ హలో హలో హలో హలో